హలో హాయ్ అండి బాగున్నారా రా
వాళవలే విర్ వాళరా
బాగున్నానండీ ఎవురండి మీది
మాది శ్రీకాకుళమండీ
బాగున్నారండి ఆరోగ్యం బాగుందా బాగున్ దండి
మా యాస ఎట్ంద అండి మా యాస
బాగుందండి
థ్యాంక్ యూ అంటడి ఇప్పుడు ఎలా ఉందండి ఇప్పుడు కొంచెం నేను ఏ ఏ స్లాంగ్ లో మాట్లాడాలంటే ఆ స్లాంగ్ లో మాట్లాడుతానండి నాకు అది ఒక టాలెంట్
చాలా బాగా నేర్చుకున్నారండి అదొక ఆమ్ మూల్యమైన ట్యాలెంట్ ట్టండి కాపాడుకోండి అలానే
థ్యాంక్ యూ అండి మీకు ఏ స్లాంగ్ నచ్చిందండి తెలంగాణ స్లాంగ్ నచ్చిందా శ్రీకాకుళం స్లాంగ్ చిధా
ఎవరిది వాళ్ళకు గొప్పండి. నా నేను తెలంగాణ పర్సన్ కాబట్టి నాకు తెలంగాణ అంటే ఇష్టమండి.
అవునా అండి. ఎప్పుడు ఏపీ కి వెళ్ళలేదా మీరు ఎప్పుడు మా సైడ్ రాలేదా మీరు.
లేదండి. ఎప్పుడో చిన్నగున్నప్పుడు స్కూల్ చిన్నగున్నప్పుడు స్కూల్ ట్రిప్కి వెళ్ళానండి.
ఏ. పీ వరకు వెళ్ళారా అండి మీరు స్కూ లో ఉన్నప్పుడే. మేము ఇప్పుడు కాలేజ్కి వచ్చినా ఏ. పీకి అడుగు కూడా పెట్ట తెలంగాణనే దాటలేదండి.
అంటే మాది ప్రభుత్వ పాఠశాల అండి అట్లా చిన్న ట్రిప్పు ప్లాన్ చేసారు. అప్పుడు వైజాగ్ బీచ్
అవునా అండి. మరి మీ ట్రీప్పు గురించి ఏమైనా స్వీట్ మెమరీస్ చెప్కుంటారా.
ట్రిప్ అంటే అప్పుడో ఎప్పుడో కాదండి. చాలా ఏళ్ల కిందట నైన్త్ క్లాస్ లో ఉన్నానండి అప్పుడు. ఆరు, ఏడు ఏడేను ఆ ఏనంది సంవత్సర్ లా క్రితామండి.
ఓ మై గాడ్
ఉహ్మ్
ఇంకా అండి.
ఫోన్ వాడుతున్నారా అండి. బాగా
ఫుల్లు వాడుతున్నానుండి. నేను ఫోన్ లోనే ఉంట ట్వంటీ ఫోర్ బై సెవెన్
మరి అలా ఉంటే మీ ఆరోగ్యానికి నష్టం కదండి.
ఆరోగ్యం కంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇంపార్టెంట్ అయిపోయింది కదండి. ఈ సమాజంలో ఏం చేస్తాం అలా మేము కూడా అందరినీ ఫాలో అవ్ల్సి వస్తుంది.
లేదండి. అలవాటుని మానుకోండి.
ఇప్పుడు మీరు చెప్పారు కదండి. ఖచ్చితంగా మా అనుకుంటాను మీరు కూడా ఫోన్ చూస్తారని తెలిసింది నిజమేనా అండి.
అంటే ఫోన్ చూస్తాను కానీ మరి మీలా వాడనండి. ఇరవై నాలుగు గంటలు
కొంచెం కూడా అసలు మీరి ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదండి. మీరు ప్రెగ్నెంట్ అన్నారు. మరి ఆ ఈ టైమ్ లో ఫోన్ చూడడం అవసరమా అండి. మీకు బుక్కులు చదువుకోవచ్చు కదండి.
బుక్ చదువుకుందామ అంటే బుక్కుల్ లేవండి. ఇంట్లో పేదవాళ్ళంమండి మేము
అయ్యో బుక్లే కదండి ఏదో ఒక నువ్వే మీరే ఒక కవిత రాయచ్చు, మీర ఒక బుక్ రాయొచ్చు, మీలో అలా అంత టాలెంట్ ఉందని నాకు అనిపిస్తుందండి.
మీరు మీరు అనుకున్నంత మాత్రన్నా నక్ అంత ఉన్న ఉండని లేదు కదండీ.
మీ మాట తీరు చూస్తుంటే మీర్ పెద్ద కవిత రాస్తారు. మీ బుక్ రాస్తారేమో అనిపిస్తుందండి.
అదంతా మీ ఆపోహనే అండి. నాకంత టాలెంట్ లేదండి.
ఏం కాదండి. మీరు టాలెంట్ బయట పెట్టుకోవచ్చు. నేనే కదండి మీకు మీకేమైనా సజెషన్స్ కావాలంటే చెప్తా కదండి.
లే లేదండి నాకే ఇంకా మీకు మీకే ఇ టాలెంట్స్ అన్ని ఉన్నాయి. మీరే నాకు ఈ టాలెంట్ రుద్దుతున్నార అనిపిస్తుందాండి. మీ టాలెంట్ నాకెందుకు రుద్దుతున్నారంండి. నాకెందుకు ఇస్తున్నారంండి.
అంత టాలెంట్ ఉంటే నేనే బుక్ రా చ్చదాన్ని కదండి మీరు ఎందుకలా అంటున్నారు నాకు టాలెంట్ని కానీ మీకు చెప్తున్నాను
మీరు మీరు త్వర త్వరగా మాట్లాడుతున్నారు రండి కొంచెం మెల్లిగా మాట్లాడండి నాకు మీ మాట స్పష్టత అర్థం కావట్లేదు
అంటే మాకు ఇక్కడ త్వర త్వరగా మాట్లాడడం అలవాట అయిపోయిందండి ఒకప్పుడు నేను ఎవరితో మాట్లాడకపోయే దానిని ఇక్కడ కాలేజ్కి వెళ్ళినప్పటి నుంచి ఫ్రెండ్స్ వల్ల మొత్తం చాలా మాటలు పుట్టలాగా తయారయ్యానండి
ఇప్పుడు మీరు మాట్లాడిన విధానం ఎలా ఉందంటే స్కూల్లో నేను స్పీచ్లు ఇస్తారు చూడండి అలా ఇచ్చారండి ఎలా చెప్పారండి
అవునా అండి థ్యాంక్స్ అండి మీలాంటి వాళ్ళు ఇలా నన్ టాలెంట్ ని గుర్తిస్తారని ఎప్పుడు అనుకోలేదండి
ఏదైనా విషయం మాట్లాడుకుందామా
చెప్పండి మీరే ఏదన్నా ఒక విషయం నేనే మిమ్మలని మీ సమ్మర్ హాలిడేస్ లో ఎలా ఎంజాయ్ చేసే వాళ్ళు అని అడుగుదాం అనుకున్నానండి
చిన్నప్పుడు ఆ అడగొచ్చండి తప్పకుండా సమ్మర్ హాలిడేస్ అతన్ని పేరుకే గాని చిన్నగా ఉన్నప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం అండి
అవునా అన్ మరి మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎలా ఎన్ చేసే వాళ్ళు
మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకి మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నయ్యలు ఇలా అందరం కలిసి మా అమ్మమ్మ వాళ్ళ గల్లిలో పిల్లలు ఉండేవారండి వాళ్ళతో సరదా సరదా ఆటలు ఆడుక్ కొనే వారం
అవునా అండి మరి వాళ్ళు ఇప్పుడు మీతో టచ్ లో ఉన్నారా మీ సిబ్లింగ్స్ ఇంకా మీ అన్నలు చెల్లెలు తమ్ముళ్ళు
వాళ్ళు ఎప్పటికి మాతోనే ఉంటారండి అలా టచ్ లో అనే మాట ఏంటండి కలిసే ఉంటాము ఏంటండి మాట్లాడట్లే హలో హలో వినిపిస్తుందా అండి హలో వినిపియట్లేదు వినిపిస్తలేదు డిస్కనెక్టింగ్ ఆ